హలో హలో వినిపిస్తుందండి హలో హలో హలో హలో హలో
హలో
హలో మీరు
హలో హలో
అ ఉఓ హలో
వినిపిస్తుందండి
ఆ వినపడతంది
చెప్పండి
న్నారండి
హలో
ఏం చేస్తున్నారండి
హలో
ఇస్తున్నారండి
హలో
ఏం చేస్తున్నారండి
సోరకాయ అంటే బె గీకుతానండి
దేనికండి
సోరకాయ
దేనికండి
చివరికా అప్పాలు చేద్దామని అనుకుంటాన్నండి.
ఎట్లా చేస్తారో చెప్పరా అండి
రెండు సొరకాయలు తీసుకోవాలండి
ఆ
తురుమాలి
హ్మ్ తురిమినాక
ఒక కేజీ బియ్యం పట్టించుకొచ్చుకోవాలి. బియ్యం మంచిగా కడిగి ఎండ పోసి పట్టించుకొచ్చుకోవాలండి.
పట్టించుకొచ్చినాక
బియ్యం పట్టించుకొచ్చినాక ఇది కొబ్బరి గీరే దాంతోని రెండు సొరకాయలు తీసుకొని మంచిగా తురుముకోవాలి.
ఆ తురుము కోవాల
ఆ
తర్వాత
తురుమినాక ఒక పది పచ్చిమిర్చి తీసుకోవాలండి.
పది
ఆ పది పచ్చిమిద తీసుకున్నాక ఆ రెండు వేలుగడ్డలండి
ఆ
అవి తీసుకొని మంచిగా ఆ మిక్సీకేసుకోవాలండి
మిక్సీ లో దంచుకోవాలా అని రోట్లో దాన్చొచ్చచా
వచ్చండి
అవునా సరే అండి తర్వాత
ఆట్ల దంచుకున్నాక ఈ గ్రేవీలా ఆ పిండి తొరిమింద ఉంటది కదా
హు
వాటర్ పోయొద్దు ఆ తురిమిన పిండి కీ తెల్లపిండి ఎంత కలుతదో ఆ చెల్లిగడ్డ పచ్చిమిర్చి ఇది జీలకర్ర దంచుకుంట కదా అది అలా కలుపుకోవాలి
ఓకె కలి
అరిపోయిన పిండికి ఈ ఎంత వైట్ పిండి పడుతుందో అంత బీసుకోవాలే అది ఈ కంద ఈ కింద ఉంటది కదా అది ఎ చెప్పాలే
ఓకే కలుపుకున్న తర్వాత
హ్మ్ హు మ్మ్ కలుపుకున్నాక అలా కొంచెం కరే పాకు
మ్మ్
చం మెత్తగా పిసుకోవాలి
హ్మ్ హు
మ్మ్
తీసుకునంకా
తీసుకునాంక ఈ మంచిగా ప్రెస్ తీసుకోవాలి ఊరి ప్రెస్ ఆ తీసుకోని చిన్న చిన్న ఉండలు చేసుకొని మంచిగా నూనె వేడి చేసేసి ఒత్తుకుంటూ దాంట్లో వేసుకోవాలి
పూరీలువొత్తుకుంటే అందులో వేసేసుకోవాల అన్ని
అవును
మీ ఇంట్లో చిన్న పిల్లోడు ఉన్నాడా అండి
మా లడ్డుగాడు ఉంటాడండి ఏ
అదే అరుపులు బాగా వినిపిస్తుంది అందుకే అడిగా
ఆ ఆ మంచిగా ఓ మూడు గంటలు లేసి ఆడుతనే ఉంటాడు
అవునా బాగా అల్లరి చేస్తారా అండి
అలా చేయాడండి మంచిగా ఆడు కుంటాడు కుంటు
మ్మ్ హ్మ్ అంట ఎవరంటే బాగిస్ చమండి మిమ్మననికి మీరా మీ ఆయన
ఏందండి
మీ ఆయన అంటే ఇష్టమా మీరా
మా ఆయన అంటే ఇంకా చాలా ఇష్టం అండి నన్ను చూ తే అవుతాడు ఇంకా మా ఆయనని చైతే కేరలింతలు లేస్తాడు
అవునా
ఆ తాతయ్య కదండీ ఎంతైనా ఆయనతో ఎక్కువ స్పెండ్ చేస్తడు ఆయనతోని మంచిగా ఆడుకుంటాడు ఆయన చూడంగానే పెద్ద పెద్ద కేక లోస్తయి
మీ మనవాడు మీ దగ్గరే ఉంటాడ అండి అవును మీ మనోడు మీ దగ్గరే ఉంటాడ అండి
ఇప్పుడు డెల్వరీ అయింది కంటే పాప ఇక్కడ ఉంటాంది తర్వాత పాతి సంవత్సరం పాలిచ్చూక ఇక్కడ ఉస్తా అంటున్నది
అవున మరి మీరు చూడుగు స్తర
ఇద్దరు పిల్లలు జాబు
ఉమ్
అవున చిన్న పిల్లలు కూడా పోతే మీ ఇద్దరమే కదా పొద్దున్ దాక నేను చూసుకున్నా
దా బాగ రిస్క్ ఉంటంది ఉమ్
అదిగాక్ మనమోడు కద నిన్న పడి మీద పడి చేస్తు ఉండాలె మాకు మన మన అంటే బాగా కష్టం కదా అంటే చేసుకుంటూ
అహ
ఉమ్
ఇంకా ఏం చేస్తాడండి మీ మానవుడు ఆడతాడా మీతోోటి ముచ్చట పెడతార
ఉహూ చాల బాగ టూజంటస్
ముచ్చట జెత్తా ఉంటాడు
హు
నీకు ఇక టైమ్ే తెలవకుండా పోతుందా ఇంట్లో
ఉహు వాల్ల తోనే తెల్లా త వాళ్ళ నవ్వుల్తోనే సాయంత్రమైత
బాగా ఎంజాయ్ చే అంటే బా ఎంజాయ్ చేస్తారు మనోడి తోటి
మ్
ఇంక సాయంత్రాం ఏం కూర నింటుంది
హు
మధ్యాహ్నానికి ఏం కూర వండుకున్నారు
ఇక్కడైతే పచ్చడి ఉన్నది పచిడి వెయిపో పదని
పచ్చడినా ఇంకా అంటే పచలుకి ఆమ్లేట్ తాలు ఓకే ఉడక బేటీనా కోడుగుడ్ పెట్ట తింటారు
ఇవ ఇష్ట చిన బుద్ధ అయితే ఉంటె థింటామ్ లేకపోతే లే ఉమ్ ఎవర ఇష్టం వాళ్లది ఇంకా తినబూధి అయితే తినావా కొడుకా ర అర్ధ అకుంటే కమ్కుంట
మీకు బయట ఫుడ్ తినడం ఇష్టామా అండి
మి కచం
బయట రెస్టారెంట్లో తినడం నచ్చదా అడి
అలా అసలు నచ్చదు మాయగానీ ఇంతా చేసుకొని మంచిగా ఫ్రెష్గా చేసుకొని తినండి
ఉమ్ మాకు బయట ఉమ్ నచ్చవు పది కొనుకో ఖచ్చిగా నచ్చావు మేము అసలు కొనుకరాము కూడా అండి ఇంంటనే చేసుకుంటూ
ఇంట్లోనే చేసుకుంటారా
ఉమ్
ఉదారణ ఇంకా మీరు ఫీద అవుతారంండి
ఆ పోదని కా ప స్టార్ట్ గల కూడు చల్ టీజ
ఊడ్చు చల్లదన్న ద అవుతారా ఎట్లా మీ ఇ అల్లం వెల్లి అల్లమున్న ఇలా చేసుకొని చేసుకుంటారా ఇ
ఉమ్
అల్లం వెలి అదే ఇలాచి
ఉమ్ ఆ వేసుకుంటామండి ఆ వేసుకుంటామండి అల్ల మేస్తాం ఒక విలాప్ చేస్తాం మాకట్లా భాగఇష్టం టీస్
కాఫ్ అండ్ కాఫీ తాగర
కాఫీ
ఉ తాగరా అండి కాఫీ
ఆ టీ ఒక్కటే తాగుతాం సాయంత్రం పొద్దున ఇంగ ఎప్పుడు బంద్ చేయాలం కుంటే బని చేయలేకపోతుంది
అయిదో రోజుకి ఎన్నిసార్లు తాగుతారండి
చూసాలేద అవుతొంది ఇక మధ్య మధ్యలో ఎప్పుడన్నా ఇక పెట్టుకోవాల అనుకుంటు చికకాలు పెట్ అప్పుడప్పుడు
అవును
బంద్ చేయాలనుకునే అనుకుంటున్నావు ఒకప్పుడు పో నాయన ఎప్పుడు కొట్టి పెట్టి నేవాడు పది సార్లు దాగ
అము రోజది
ఇప్పుడు లేదండి. ఇప్పుడు ఎంత పని చేతే అంత మంచిదని పొద్దున్న సాయంత్రం తాగుడు ఏసుకొని తాగట్లేదు.
ఉహు సరే అండి
ఆ ఉంట అండి
అ